బాగున్నారా అండి
మేడం నమస్తే
ఆ నమస్తే అండి బాగున్నారా అండి మీరు
బాగున్నరా అండి
ఆ బాగున్నాం అండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి కొంచెం గట్టిగా మాట్లాడండి
ఆ నాకు మీ వాయిస్ నాకు మంచి క్లియర్ గా వినిపిస్తుందిండి మంచిగా వినిపిస్తున్నది
అవునా నాకేమో కొంచెం స్లోగా వినిపిస్తుంది
చానా మంచిగా వినిపిస్తుంది
ఇంకా ఏంటిది మేడం అందరు బాగున్నారా
అంత బాగుండమండి మీరు ఎలా ఉన్నారు అసలు అసలు మొత్తము మా మాటలు కరువై పోయినాయిమియి
లలో సమయం సరిపోతలేదు అసలు
అంతేనా హుహుహు ఎక్కడి కన్న వెళ్ళరా ఎందండి అసలు కా
అది లేదండి ఇక ఊరికి వెళ్ళసి వచ్చేసినాం అంతే మా గ్రామానికి పోయి వచ్చినాం ఆ ఎక్కడికే మీరెక్కడికైనా వెళ్ళరా అండి
ఆ వెళ్ళమండి ఇప్పుడు సెలవు కదా ఆ పిల్లలు సెలవుల్లో ఎక్కడికైనా వెళ్దాము అని వాళ్ళ డాడీ నడిగే సరికే నాన్న నాడిగే సరికే గోవా పోయ్యేంచా మండి
అమ్మో చాలా ఖర్చుతో కూడుకున్నదే కదండి
అవునండి ఇక చుట్టల వాళ్ళతోటి పోయాము అయితే మొదటిసారిగా వరంగల్ కి పోయినాం అండి
ఆహా
ఆ అత్తమ్మ వాళ్ళతోటి అందరు కలిసి వెళ్ళాము
ఆహా
ఆ మళ్లా స్నేహితులు కలిసి మీరు వెళ్ళారు కదా మేము కూడా వస్తాము ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి మళ్ల ఒక్కసారి అన్నారు అండి ఇగా
ఆహా ఎలా ఎలా ఉంటదండి గోవా బావుంటుందా
ఆ మంచిగా ఉంటదండి చాలా బావుంటది గోవా
ఉమ్ అంటే ఎట్లా వెళ్ళిరు అండి
ఆ అంతే ఎవరు వాహనంలో వాళ్లు ఎళ్ళామండి మేము
ఆహా ఎవరిది వాల్ది తీసుకెల్లరా
అవునవును ఎవరు వాహనంలో తీసుకు అట్లయితేనే మనకు కొంచము
ఉమ్ అంటే వాహనం ఎవరు నడిపిరు అండి అంత దూరం
అందరికీ చేయడం వచ్చు కదండి కంపతి వాహనం నడపడం వచ్చు అందరికి
అవునా అంటే మీ వారే నడిపారా
ఆ మా సా మా వారు నడిపాడండి ఇంకా వేరే వాళ్ళు కూడా నడిపించారు
ఉమ్ హు ఏం చేస్తున్నారండి సౌండ్ వస్తుంది
ఆ ఏం లేదండి ఈన్నే కూర్చు ఈన్నే ఉన్నాము
ఏదో కవర్ సప్పుడు అట్లా వస్తుంది
అవునా ఇక్కడ ఉ సైడ్కు ఉంటే జరుప్తున్నాను ఇప్పుడు ఓకేనా ఏ ముందటి ఖర్చుతో పని కావ ట్టి ఇగా కొన్ని పో పోయినందుకు సంతోషపడాలా ఖర్చు ఎక్కువ అయితాంది బాధపడాల అర్ధంమయితలేదండి
అట్లా అనుకుంటే ఎట్ల అండి మీరైతే పిల్లలైతే సంతోషపడ్డారు కదండి
పిల్లలు సంతోషపడారని ఆ సంతోషం విషయంలో ఇగా పైసలు ఎంత ఖర్చు అయినాయని చూసి చూడొద్దు అని చెప్తున్నా మా సా మా వారి
అవునండి పిల్లల సంతోషం మనసా మనం సంపాదించేదే వాళ్ళ కోసం కదండి
ఒక్కోసారి ఎప్పుడో ఒక సారీ కాకపోతే ఇప్పుడు ఇంత సంవత్సరం అంతా సంపాదించింది వారంల వారంలో పోయేతరికే కొంచెం బాధ ఉంటది కదా అండి ఇగ
మరి మీ దగ్గర పట్ల ఎక్కడన్నా తీసుకోకపోయారండి
వెళ్ళాం అందరు కలిసినప్పుడు ఇంత ఎక్కువ ఖర్చు అయితది అనుకోలేదండి ఇట్లా వెళ్ళొస్తాం మజాక్ మూడు రోజులల్లో రెండు రోజులో అనుకున్నా కానీ కానీ బాగుందండి చూడదగిన ప్లేసెస్
అక్క అక్కడ అన్ని అవి ఉంటాయి కదండి నీళ్ళు ఎక్కువ
ఆ ఆ వాటరు మొత్తం వాటర్ చాలా ఉంటాయి ప్లేసెస్ ప్రదేశాలు
ఉమ్ గోవా గౌన్ వేసుకుర్రా అండి మీరు
ఆ ఏసుకున్నామండి గౌన్ ఏసుకున్నా ఇగ అందరు ఏసుకున్ అంటే బాగుండదని చెప్పేసి నేను కూడా ఏసుకున్న కానీ ఒకలాగా అనిపించిందండి
అమ్మో అంత చిన్న గౌన్ ఏసుకున్నారా అండి పెద్దగౌనా
ఆ అంటే కొంచెం పొడుగు ఉంటుందండి గౌను
హ్మ్
స్నేహితులు అందరు కలిసి వేసుకోమంటే సర్లే తప్పదని చెప్పేసి వేసుకున్నామండి
ఆహా
ఆ అంటే మా వారు వేసుకున్నప్పుడు మా ఇబ్బా అబ్బ ఇష్టం లేనప్పుడు మనకి ముందటి వేసుకున్నాగా
మన భర్తలకి అభ్యంతరం లేనప్పుడు మనం కూడా ఏం ఉండదు మనకి ఇగా సంతోషము
సంతోషం అవుతాది వాళ్ళ ఇష్ట ప్రకారమే కదా మనం నడిచేది
అవునండి
ఇష్టం ఏదంటే అదని చెప్పేసి వేసుకోమండి చాలా సంతోషపడ్డారు అసలు
అంటే ఎంత ఎంత సమయం పట్టిందండి మీరు ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి
పద్నాలుగు గంటలు పట్టిందండి మా దగ్గర నుంచి ఆ పద్నాలుగు గంటలు మాకు పడింది పట్టింది మధ్యలో ఆపుకుంటా
అంటే మీరేమన్నా వంట అట్లా చేసుకునేంటిరా
అవును ఆ తీసుకొని తీసుకెళ్ళామండి ఇది పులిహోరలు రొట్టెలు కొంచెం పచ్చడులు కూరలు తీసుకొని వెళ్ళామండి ఎందుకంటే అక్కడ ఆహారం సరిగా ఉండదంట అంటే మనం తినేటి సరిగా ఉండదు అంట అంట అక్కడ అటు సైడు అటువైపు మ్మ్ ఇక పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే చేసుకొని తీసుకెళ్ళాము చేసుకొని
ఆహా
అంటే కొంచెం ఖర్చు కూడా తగ్గించిన వాళ్ళు ఉంటుంది కదా మన ఆడవాళ్ళ ముందే ముందు చపు చాలు ఉంటుంది మ్మ్ ఆ మా వారు ఆల్రెడీ వద్దు వద్దు అండి అక్కడ ఏమి వద్దు ఎందుకు అని చెప్పిన్నారు కాని ఇక మనం ఊరుకోం కదండి ఇగా
అవునవును పిల్లల సంతోషం కొరకు పోవాల్సి వస్తుంది
అ ఎక్కడ అది కావాలి ఇది కావాలి అంటే మనకి నచ్చింది దొరకదు కద అండి ఇక
అవునండి
వాళ్ వాళ్ళకి ఇష్టమైన చేసుకొని తీసుకెళ్ళామండి ఇగా తినరు మంచిగా సాల సంతోషపడ్డారండి ఇక్కడ
అంతే అండి మనం ఎంత చేసి ఏం చేసినా పిల్ల విహారయాత్రకి ఏదో సంవత్సరానికి ఒక్కసారి తీసుకు పోయినా వాళ్ళు చాలా సంతో
అవును అవునండి ఎంతసేపు మన కష్టమే మన బాధే అనుకుంటాం గాని పిల్లల గురించి కూడా ఆలో చించాలి అనిపించిందిండి వాళ్ళు చాలా సంతోషంలో అసలు అయితే అవి చూస్తే మనకు ఇంకా జీవితం చాలు
ఆనంద బాష్పాలు వచ్చినాయి
అ అంతే ఒక్కసారి వచ్చేసా అండి ఈ ఖర్చు అంటే డబ్బు అంటే ఏం ఉంది మళ్ళీ ఖర్చు పెట్టుకోవచ్చు మళ సంపాదించుకోవచ్చు సంపాదించుకో కానీ ఇట్లా ఆనందం రాదు కదా
అవునండి
ఊ ఊ
మేమేమో ఇది ఇప్పుడు మాకు కొంచం ఆర్థికంగా ఇబ్బంద ఉందని ఎక్కడికికెళ్ళ లేదండి మా విలేజ్ కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు అమ్మా నాన్నతో గడిపేసి వచ్చాం
విలేజ్ లో కూడా బాగుంటాదండి అక్కడ నీలు అక్కడ చుట్టాలు అక్కడ ప్రేమలు ఆపేత్ర మంచిగా అనిపిస్తయండి అన్
కానీ ఇప్పుడు పిల్లలలకు అయన్ని ఎందుకండి బయటికి పోవాలి అక్కడికి ఇక్కడికి తిరగాలని ఆశ
అండి మా వారి సైడ్ ఉన్నారు కానీ అక్కడ పెద్దవాళ్ళు అందరు చనిపోయారు ఇంక అప్పటి అంతా ప్రేమలు ఉండవు కదండి ఇంక
అవునవునండి
ఇగ ఆస్తుల కోసం అది ఇది ఎక్కువ ఉంటాది కొట్లాటాలు ఇక
అవునండి
ఆ మనం ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి ఇక వెళ్ళట్లేమండి అక్కడికి ఇక
ఏమో కానీ ఎప్పుడైనా పోయి రావాలండి కుదిరిన ప్పుడు ఆ బంధాలు బంధుత్వాలు మళ్ళీ మళ్ళీ దొరకవు
రావు కనే ఇప్పుడు ఆ బంధాలు బంధుత్వాలు ఇప్పుడు ఉంటలెవ్ కదండి ఇంతసేపు డబ్బు ఆస్తి ఇదే అడుస్తుందండి
అవునండి డబ్బులు ఆస్తీ అవేగా
ఆ డబ్బులు ఆస్తుల కోసం సొంత తల్లిదండ్రులని బాధపడుతున్నారు అన్న చెల్ అక్క ఉండండి నువ్వేం చూస్తాలేరండి ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు
అవునండి దానికున్న ప్రాధాన్యత దేనికి లేదు
ఆ అట్లా చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళి మనమే గొడవ కొట్లాట చేసినట్టు ఐతదండి అట్లనే
అవునవునండి అది కూడా కరెక్ట్ ఏ
కదా అండి ఉన్న ప్రశాంత
ఇంకా అండి మొత్తానికికైతే ఈ వేసవి సెలవుల ల మీరైతే బయటికి పొయి సంతోష పడొచ్చు
అవున అవునండి ఇక కొద్ది రోజుల అయితే ఇక టైమ్ కొద్ది రోజులు అయితే ఇగ ఇగ స్కూల్ స్టార్ట్ అయితయి కదండి ఇగ
అవునవునండి అవును ఇంకప్పుడు సమయం అసలే సరిపోదు
ఆ సమయం సరిపోదు వాళ్ళు కూడా కొంచెము మంచిగా ఉంటారు కదా ఇక చదువు మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ పెడత తని కొంచం ఆశా
ఊ
అట్లాని చెప్పేసి అండి పిల్లలు ఏం కోరుకుంటార అండి ఇట్లాంటి చిన్న చిన్నవి కదండి పాపం
మళ్ళీ ఏమైనా కొనుక్కొచ్చిరా అండి అక్కడి నుంచి అంటే గుర్తు
అక్కడ ఆ అక్కడ పూసలు అవి దొరుకుతాయిండి దండల్ లాంటివి తీసుకొచ్చామండి బాగున్నాయి అక్కడ ఇప్పుడు అంతా నడుస్తుంది కదా అండి ఎక్కువ
అవునండి అయినా ముత్యాలు అనేవి ఎప్పటికైనాండి అవి అ ఏమంటరు కొన్ని కొన్ని ఎళ్ల కాలము గుర్తింపు అన్నట్టు ముత్యాలకి
ఆ మూత్తలకి చేయొచ్చు అక్కడనేంది ఇక్కడ చేతికి వేసుకున్న బ్యాగులు కూడా మంచిగున్నాయండి అక్కడ చేతోటి అల్లిరూ.
అవునా
ఉ ఉ మంచిగా ఉండే అట్లా కొన్ని కొన్ని తీసుకొచ్చాము. ఈ పిల్లలు తినేచు చాక్లెట్స్ తీసుకొచ్చామండి తినేకి.
ఉహు
మంచిగున్నాయండి హ్య
ఏమో అండి ఒకవేళ వచ్చే సంవత్సరం కుదిరితే మరి ఎక్కడికైనా పోయేదింటే మీకు ఖచ్చితంగా కాల్ చే
చెప్ ఆ చెప్పండి చెప్పండి వీలు అయితే మనం కూడా అందరం కలిస్ వెళదామండి
ఆ అంటే మీ బడ్జెట్ ఎక్కువైతదేమో అండి
ఆ లేదు చిన్న చిన్ననే పిల్లలందరూ కలిసిపోతే అది వేరుంటందండి. కుటుంబంతో పోయేది వేరు స్నేహితులతో పోయేది వేరు ఉంటాది కదండి.
ఆ కుదుర్తే వెళ్లాలేండి మనం ఈ కాకపోయినా వచ్చే వేసేవి కాలల్లో అయినా అప్పుడప్పుడు ఫోన్
ఏదోలే ఉమ్ చేస్తాం ఈ పిల్లలు ఏముందన్ డి లేచిన కానుంచి పండినదాక ఈ ఫోన్లలో ఆటలా ఆడుకుంటూ కూర్చుంటారండి.
కానీ అది మంచి పద్ధతి కాదు కదండి
ఆ విన్ వింటే ఎక్కడండి ఎక్కడ ఏమని బాధ ఏమనని కూడా లేదండి అసలు పిల్లలు ఊకేనే బాధపడుతరండి వాళ్ళ బాధపడితే మనం ఇంకా బాధపడతాం.
కానీ కళ్ళు కరాబ్ అయితాయ్ మంచిది కాదు కదండి.
అందుకే మెల్లగా నచ్చ చెప్పి స్కూల్ స్టార్ట్ అయితే ఇగ బిజీ ఉంటారు కదండి. అట్లాగా నాకు టైం దొరకదు కదా
అవునా అవునండి అది కూడా కరెక్ట్
ఆ పొద్దుగాల వెళ్ళి ఉ సరే అండి
అంటే మీర్ చాలా రోజులు అయింది మాట్లాడక ఎలా ఉన్నారు ఏంటి. ఆ ఎక్కడికైనా వెళ్ళిరాయని అంటే నాకు కుదరలేదు అనుకోండి. కాకపోతే ఇగా ఇగ సడన్గా గుర్తుకొచ్చి ఎట్లా ఉన్నారు ఏందన్నట్టు అడుగుదామని చేశాను.
ఆ పిల్లలు ఎలా ఉన్నారండి
ఉ ఏందండి ఆ అందరు బాగున్నారండి అందరు మంచ్
ఈ వాతావరణానికి పిల్లలు తట్టుకోలేకపోతున్నారు చిన్నపిల్లలు.
ఆహా అవునా అండి
వేడిగుంది కాదండి ఈ ఈ సర్ చాలా వేడిగున్నది వేసవి కాలంలో ఉ ఒకస్ సార్ బాధ అనిపిస్తాను మనే ఇట్లా ఇల్లున్నప్పుడు ఇట్లాంటే, బయట పని చేసే వాళ్లు ఇంకెంత కష్టపడతారు అనిపి స్తంది చాలా బాద
అవునండి ఎవరికి ఎంత వరకు ఉంటే అంత వరకు అండి మనం ఏం చేయలేం కదండి.
అందుకే మనం ఉన్నంతలో ఎక్కువ ఆశపడకుండా ఉన్నంతలో జీవించాలని అనిపిస్తంది అంతేగా.
అంతే అండి
కొంచు కొన్ని నేర్చువాలనిపిస్తుంది
ఉ సరే అండి చక్కగా చు అక్కడికి వెళ్ళి వచ్చారు. ఓకే ఉంటాను
ఓకే సరే అండి బాయ్